చె హలో
ఏమీ చేస్తున్నావ్.
ఏంలే ఖాళీగునాన్మా. అబో
నువ్వే చేపాలి అబ్బా
నీ దగ్గర నెట్వర్క్ లేదా.
కొంచెం స్లో ఉంది. వినిపిస్తుందా
హలో
దా
స్తుందా.
చెప్పు అయింద తినడం మ్
చ తిన్నా ఈ మ తద కాలేజ్చ్చిన
అచ్చా అందుకనే తిన్నావా
అ
ఏం స్పెషల్
దాల్
మ్ హ్
నీది
మీది బెండకాయ నాది
ఓ
ఇంక చెప్పు
మీ హస్బెండ్ తొ కాల్ మాట్లాడినవ
హాలాడిన మాట్లాడిన
ఎక్కడున్నాడు హైదరాబాదా ఇక్కడ్న
హైదరాబాద్ నుంచి రేపు వచ్చింది
మరి నవూ ఇ క్కడ ఎందుకున్నావు అక్కడికి పోలే
ఇక్కడ కొన్ని రోజు ఉండాలి కదానినక్క
మ్ హ్
ఎల్లుండి పూత రేపుకి ఎల్లుండి ఫ్రైడే